ఉన్నరా అండి
ఆ ఉన్నామండి ఏం చేస్తున్నారు
ఏం చేయలేదు మీరు
మ ఏం చేయలేదండి ఇంకా తినేక వచ్చాము కాల్ మాట్లాడుతూనము మీతొ అ
చాలా బయందండి
ఎందుకండి
ఈ వారు జరుగుతుంది ఏం జరుగుతుందో ఏమో అన్ని ధరలు పెరుగు పోతునై
అ అది కాక ఇ న్యూస్ ఒకటి వాళ్ళ ద వార్ జరుగుతండి
వరల్డ్ వార్ త్రీ నా జరుగిపోతుంది ఇంకా అతనికి దగ్గర్లో ఉన్నాం
ఆ ఈ ఇరాన్కి మాకు రీజన్ అయితే తెలియదండి కానీ ఏ కంట్రీస్ కి జరుగుతామ అనేదితే తెలుసు ఇరాన్ కి ఇజ్రాయిల్ కి జరుగుతుంది అనేసి
అవునా అండి కారణం ఏమంటే ఆ చెప్పండి చెప్ప పని
ఇంకా మన మన ఇండియా వచ్చేసి ఇజ్రాయిల్ సపోర్ట్ చేస్తున్నాంట ఇంకా ఇప్పుడు గ్యాసిలిండర్స్ అవి మనం వాడుకుంటాన్నాం కదా మన డైలీ లైఫ్ లో అవి నుంచి ప్రొడ్యూస్ అయితున్నాయనమాట ఇరాన్ నుంచి వస్తున్నాయనమాట మన ఇండియాకి ఇప్పుడు వరల్డ్ వార్ కి త్రి జరగడం వల్ల అవి ఆపే ఆపేస్తున్నారంట ఇప్పుడు మన బెంగళూరు ఉంది కదా బెంగళూరు కూడా అక్కడ కూడా ఆపేస్తాను ఆపేసినరూ అంటా ముందే ఇరు ఈ ఈ మధ్యనే ఆపేసినారంట ఆ రాధని తీసుకోకూడదు అనేసి ఇంకా రాలేదు అనేసి పిజిస్ లోకి అయితే వాడటలేదంట ఓన్లీ హోమ్స్ కు ఒకటి అల్లో చేసినరంట
అ వెళ్ళ పిజిస్ వాళ్ళు ఎం చేయాలా
ఆ కట్టలిపోయి మీద ఇంకా ఏం చేశారో ఏమేం
వాళ్ళు వాళ్ళు యుద్ధాలు చేసుకుంటారు మధ్యలో పేదలనీ మన లాంటి వాళ్ళనీ ఇది చేసేస్తారు
ఉ కానీ కానీ అది మన ఇండియాలో నుంచి వచ్చింటే మనకి అది డిసెంట్జ అడ్వాంటేజ్ అయ్యేది ఏది కాదు ఉమ్ ఇంకా అక్కడ నుంచి వస్తానై కాబట్టి ఇంకా ఏ
యుద్ధం వల్ల ఆపేసింటారు
ఆ ఇంకా వాళ్ళు ఎ ఇప్పుడు ఆ ప్రొడ్యూస్ చేసారు మనకి అంతవరకు వెయిట్ చేయాల మనం
తక్కు ధరలు పెరిగిపోతాయి
హ ఇప్పుడు సిలిండర్స్ ధరలు కూడా పెరిగిపోతాయి ఇంకా కట్టెల పొయి మీద చేసుకోవాలి కట్ట వెళ్లిపోయి అంటే ఇంకా సిటీస్ లో మామూలుగా ఉండదు పల్లెటూరులో అయితే ఎట్లా ఒకటి గడిపేశారు
కష్టమేనండి అందరూ గ్యాస్ సిలిండర్స్ కి అలవాటు పడు పోయారు కాబట్టి మళ్ళా కట్టెళ్ళిపోయన్న కష్టమే అవుతుంది
ఇప్పుడు చాలా తక్కువ కట్టాలపోయి యూస్ చేడము పల్లెటూళ్లో ఎట్లా కట్ల అయిపోతది మేము ముందు స్కూల్ లో ఉన్నప్పుడుయితే అంటే ఎక్కువ వరకు మేము కట్టల పొయ్యి మీదే చేస్తున్నాము వంటలు ఈ మధ్య ఇంకా గ్యాస్ సిలిండర్స్ ఫ్రీగా ఇస్తానారంట కదా ఫ్రీగా ఇస్తున్నా కూడా మనం ఫస్ట్ డబ్బులు కట్టి తీసుకుంటాము మళ్ళీ అవి అవి అకౌంట్ లో పడతాయి అట్లనే మనం ఎంత కడుతున్నామో అంతే ఏ త్తది ఆడ నైన్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ వేస్తర్ ఉమ్ మీకు తెలుసా ఎందుకు రీజన్ అది వా వరల్డ్ వార్ త్రీ జరగడం
అంటే అ ఇక్కడైతే ఆ చెప్తాను యుద్ధంలో ఇప్పుడు ఉన్నదయితే మెయిన్గా ఆ అమెరికా ఇజ్రాయిల్ ఇరాన్ ఈ మూడు కన్ ట్రీలకి అంటే ఈ ముందు బానే ఉన్నాయి మూడు కంట్రీలు చాలా ఫ్రెండ్లీగా అన్నట్ టున్నాయి అంటే నైన్టీన్ సెవెీన్టి నైన్ వరకు
ఆ
కు మంచిగానే ఉన్నాయి నైన్టీన్ సెవెన్టి నైన్ తర్వాత ఏం ఏంటంటే ఇరాన్ లో మనకి ఇప్పుడు ఇండియా లో ప్రైమ్ మినిస్టర్ ఎలాగో అట్ల సేమ్ ఇరాన్లో సుప్రీం లీడర్ అలాగ
అ
సుప్రీం లీడర్ అవ్వ అ అవ్వడానికి ఇద్దరు రెడీగా ఉన్నారు ఇక్కడ ఎప్పుడుంటే ఇక నైన్టీన్ సెవెంటీ నైన్ లో ఇద్దరు రెడీగా ఉన్నారు ఇతనికి ఒకరు వచ్చేసి కమేనియ ఒకరు ఇంకోొరు ఉల్లుూ అనేసి ఇంకోొరు ఉన్నారు వాళ్ళకి ఇంకా పెద్ద పేరు కానీ నాకు కొంచమే గుర్తుంది
ఆ
ఉమ్ ఈరి ఇరాన్లో ఏం చేశారంటే ఇరాన్ ప్రజలకు గాని ఇరాన్ లో ఉన్న మత పెద్దలు అని అంట అంటారు వాల్లని కొంత మంది అంటే పెద్ద వాల్లని అంటె హై పొజిషన్ల ఉన్న వాళ్ళని ఇక అట్ల వాళ్ళక అయితే మాత్రం కమ్మెనీయ ఉండటం ఇష్ ఇష్టం అనమాట సుప్రీం లీడర్గా
ఆ
కానీ ఈ బ్లూ ఏం చేశారు యుఎస్ఏ కి చాన పవర్ ఎక్కువ కదా వాళ్ళ యొక్క పవర్ని యూస్ చేసు కొని వాళ్ల యొక్క మిల్ట్రి మిల్ట్రిని యుస్ చేసుకొని ఉలూ అనె వారు సుప్రీం సుప్రీం లీడర్ అయిపోయారు
అవు
ఈ కమినీకి అది నచ్చలేదనమాట ఎందుకంటే కమినీయ్ అవ్వాలనుకున్నారు కదా
ఉహు
కొన్ని రోజులు నిరసనలు చేశారు అంటే నువ్వు వద్దు అన్నట్టు
మ
కానీ అప్పుడు ఉల్లు వచ్చేసి కమనియని ఇరాన్ నుంచి పంపించేసారనమాట కొన్ని రోజుల్ తర్వాత ఆ పాలన బాగాలేదనమాట అంటే దాని యొక్క ఆ ఇల ఆ ఆ బ్లూ పాలించే విధానం నచ్ చ్చలేదు ఎందుకంటే ఇరాన్ లో ఆయిల్ ఎక్కువ దొరుకుతుంది ఆ హాయిల్ ఎక్కువ దొరికినప్పటికీ అదర్ కంట్రీస్కి ఇస్తున్నప్పటిక అక్కడున్న పేదలకి మాత్రం ఏమి యూజ్ జ్ లేదక్కడ అందుకని ప్రజలందరూ తిరగబడ్డారన్మాట ఉలూకి ఉలూ వద్దు మాకు అన్నట్టు అప్పుడు చాన గట్టిగా చేయడం వల్ల ఉలు అనేవారు ఉలు ఇరాన్ నుంచి వెళ్ళిపోతారు
హా!
సుప్రీం లీడర్ గా దిగిపోయి, అప్పుడు ఖమేనీయే అనే వారు వెళ్లిపోయారు కదా. ఇరాన్ నుంచి వాళ్లు వస్త. తరన్నమాట. వాళ్లొచ్చి, ఇరాన్ లో సుప్రీం లీడర్ గా ఇప్పుడు ఖమేనీయే అవుతారు. ఇప్పుడంతా మంచిగానే ఉంటుంది, కానీ. అ యూ అమెరికా పవర్ యూజ్ చేసుకొని, వీళ్లు సుప్రీం లీడర్ అయ్యారు కదా. అదే ఖమేనీయే నక్ నచ్చలేదు. అందుకని ఇరాన్లో కొన్ని అమెరికా ఎంబసీస్ ఉంటాయి కదా వాళ్ళి ని అంటే, దాంట్లో కొందరు యూఎస్ఏ పీపుల్స్ ఉంటారు గదా. వాళ్లని బంధిస్త బంధిస్తారన్నమాట ఇక. ఖమేనీయే గారు.
ఆ
ఇప్పుడు యుఎస్ఏ కి, ఇరాన్ కి ఉన్న మంచి రిలేషన్‌షిప్ అనేది అప్పుడు తెగిపోతుంది.
హ్మ్మ్
అది ఒక రీజన్. నెక్స్ట్ ఇష్యూ. ఆ, ఇదే ఇరాన్ కి అమెరికాకి ఎందుకు గొడవ అంటే ఇది. ఇంకోటి ఏమంటే, ఇజ్రాయిల్ ఇరాన్ కి ఎందుకు గొడవ పడుకుంటున్నరంటే, ఇప్పుడు మనం. నా ఇండియాకి, పాకిస్తాన్‌కి. ఒక ప్లేస్, కాశ్మీర్ ఎలాగో.
హ్మ్మ్
ఆ ఇస్రాయల్ కి, ఇస్రాయల్ కి ఇరాన్ కి ఒక మసీద్ అల్లా గ అనమాట.
ఆహా, హ్మ్మ్.
ఆ మసీద్ అనే ఆ, ఆ మసీద్ అనేది సేమ్, ఇజ్రాయెల్ కూడా ఏం చేసింది? యుఎస్ఏ పవర్. యూస్ చేసుకొని, యూఎస్ఏ మిలిటరీని యూస్ చేసుకొని. ఆ మసీద్ ని ఇస్రాయల్ తీసుకునేస్తుంది. ది
ఇప్పుడు ఇరాన్ కేమి? ఇరాన్ దగ్గర ఎక్కువ మిలిటరీ పవర్ గాని, ఏ ఆ వెప. వెపన్స్ కానీ లేవు. అందుకని ఇదంతా జరిగింది! అదంతా గ్రహించిన కమని, ఏం చేసినారంటే? ఇప్పటి నుంచి. నేను వెపన్స్ తయారు జేస్తాను, ఇవన్నీ నా దగ్గర లేక. పోవడం వల్లే కదా, నా అంటే నాకు. ఇంపార్టెంట్ అయిన మసీదు ని తీసుకునేసారు వాళ్లు, అందుకని వెపన్స్ క్రియేట్ చేస్తా ఉంటారు అన్న మా.
ఆ
అంటే, అంటే వాళ్లు మీద కోపం ఉంది కదా? అంటే ఆ కక్ష కోసమే చేస్తున్నారేమో. అంటే కక్ష, చేస్తున్నారు. వీళ్లుకి, యయుఎస్ఏ వాళ్లకి, అంటే అమెరికా వాళ్లకి. ఇస్రాయల్ వాళ్లకి డౌట్ వచ్చిందనమాట. న్యూక్లియర్ వెపన్స్ చేస్తున్నారు, అది మా మీదకే ప్రయోగించడానికే చేస్తున్నారు అనేసి. టూ థౌజండ్ ట్వంటీ-ఫైవ్ నుంచి వార్నింగ్ ఇస్తున్నారు, ఇరాన్ కి. కానీ ఇరాన్ వాళ్లు, ఆ పట్టిచ. కోట్లేదు వాళ్లు, పట్టించుకోట్లేదు. టూ థౌసండ్ ట్వంటీ-ఫైవ్ డిశెంబెర్ లో ఏమో, చిన్న అటాక్. చేసేసారు అంతే. పెద్దది కాదు, చిన్న అటాక్ చేసేసారు. ఏమన్నా వింటారేమో అని. సి. కానీ వాళ్లు వినరు? హ్మ్మ్, ఇప్పుడు రీసెంట్ గా. ఫిబ్రవరి ట్వంటీ- ఎయిట్ కమన్ చెప్పాను కదా? ఈ కమేనియన్ ని చంపేస్తారనమాట. హత్య చేస్తారు. ఈ యుఎస్ఏ వాళ్లు, ఇజ్రాయెల్ వాళ్లు కలిసి.
ఆ ఇరాన్ వాళ్లనే.
ఆ ఇరాన్ మీ సుప్లిమ్ లీడర్, కమేనియన్ అని చెప్పాను కదా? తాననీ. చంపేస్తారు! తనని చంపేస్తే, అన్నా. వీళ్లు మన మ, మా మాట వింటారేమో అన్నట్టు.
అ
కానీ వాళ్ ఏమ్ చేశారు వాళ్ళు లేదు సుప్రీం లీడర్ కి చానా అంటే వాళ్ళకి ఇష్టం గదా
అవును అవును
చనిపోయేసరికి వాళ్ళకి మర్ వాళ్ళు కక్ష కోసం ఉన్నార అన్ మాట అంటే ఎట్ల అయినా మేము పగ తీర్చుకోవాలి మా మత పెద్దని చంపేశారు అంట్ అంటే అక్కడున్న ప్రజలకు కూడా వాళ్ళు విలువ ఇవ్వట్లేదు వాళ్ళ మతందకి అంటే సుప్రీం లీడర్ కి ఇచ్చేంత విలువ ఉమ్ ప్రజలకి ఇవ్వకుండా ఆ వాళ్ళు యుద్ధాన్ని స్టార్ట్ చేశార్ అన్ మాట ఇరాన్ దగ్గర చాలా వెపన్స్ ఉన్నాయి అది ఎలాంటి వెపన్స్ అంటే లో కాస్ట్ వెపన్స్ ఉన్నాయి
ఆ
ఆ లో కాస్ట్ వెపెన్స్ యూస్ చేసుకొని యుఎస్ఏ ని ఇజ్రాయిల్ యొక్క వెపన్ వేన్స్ చాల కాస్ట్లీ అన్ మాట
ఆ
వాట్ని కూల్చడానికి వాళ్ళు చాలా కాస్ట్లీ వాడుతు ఉంటే మా త్రం వీళ్ళు ఇరాన్ వాళ్ళు మాత్రం చాలా లో కాస్ట్ వెపన్స్ వాడుతు ఉన్నారు
ఆ ఉమ్
అలాగే ఇప్పుడు రీసెంట్గా యుద్ధం అంతే ఇంకా ఆగట్లేదు ఇరాన్ ఏం చేస్తుంద అంటే దాని పక్కపక్కన కంట్రీస్ కూవైట్ కొన్ని దుబాయ్ అలా ఉన్నాయి ఇవన్నీ యుఎస్ఏచ్ చేతిలో లేదు లేదు ఇవన్నీ యుఎస్ఏ కి సపోర్ట్ అన్ మాట కువైట్ అవన్నీ
ఆ
సింది ఇరాన్ ఈ కుబైట్ దుబాయ్ మీద కూడా ఆ యుద్ధానికి దిగింది అన్ మాట ఎందుకంటే ఇప్పుడు ఆ అంటే కువైట్ వాళ్ళు యుఎస్సిఏ వాళ్ళకి మంచిగ్ ఉంటారు కదా
ఆ
అట్లా వీళ్ళని వీళ్ళని బాధ పెడితే అ కువైట్ వాళ్ళు వచ్చి యుఎస్సిఏ ట్రంప్ ప లీడర్ కి చెప్తారు కదా యుద్ధం ఆపై నువ్వన్నా వాళ్ళు ఎట్లా అవ్వట్లేదు అని కొన్ని ప్రెజర్స్ వస్తాయి కదా
అ
ఆ ప్రెజెన్స్ రానీ వ్యాలీ అనేసి ఇరాన్ అనేది ఇజ్రాయిల్ మీదే కాకుండా దాని పక్కపక్కన ఏవైతే అమెరికాకి సపోర్ట్ చేస్తున్నాయో వాటిని కూడా దాడి చేస్తా అన్ మాట ఇరాన్ అప్పటి నుంచి ఆయిల్ ఇంపోర్ట్ అనేది ఆపేసింది ఎక్స్పోర్టా ఆ అన్ని దేశాలకి ఎక్స్పోర్టా ఆ ఎక్స్పోర్ట్ ఆ నమాట అప్పటి నుంచి మనకు ఆయిలు
మళ్ళీ డిస్కస్ చేద్దామ అండి ఇంకా ఇది
ఆ సరే